వుజేసింగ్ రిపేరింగ్ అని పడుతుందే
అంతే వై
ఉ చి నవ్వ వాళ్ళ ఇంటికి వెళ్దాం అంటుంది. మా అక్కే తిటింది
ఆ
తిట్టే ఎందుకు పోతావ్ ఏమి
ఎవరిని పంపించేసింది
వాళ్ళల్లో అడ్మిట్ ఎక్కడ
మా ఊరోళ్ల
వాళ్ళ ఊరోళ్ళు
ఇప్పుడు
ఉ
ప్ర ఆ పాపను పంపించిందా మీర పంపి పంపించిందా వాళ్ళింటి
ఇక్కడే ఉంటది మంచిగా కానీ ఎగ్జామ్స్ ఉన్నాయిగా. ఎప్పుడు ఎగ్జామ్స్ మామూలుగా స్టూడెంట్స్ కి ఉ
వాళ్ళ గ్రూపులో చేరాలసిందే
ఉ మీ చెల్లి ఫోన్ చేసిందా
ఆ మా అమ్మకి చేసిన మా చెల్లికి చేయలే
ఇంకా అది మీ చెల్లి మీ ఫోన్ చేయ
చేేసిద్ది నైట్ చేసిద్ది వీడియో కాలు డైరెక్ట్ విన్ని నే మాట్లాడట్లేదు అమ్మ నాన్న
మీ నాన్న ఫోన్ మీ నాన్న మీ నాన్న ఫోన్ మీ నాన్నకి మీ అమ్మ ఫోన్ చెల్లి ఫోన్ మీ చెల్లక
అవును
ఉ హు
మా నాన్నది టచ్ ఫోనే మా మా చెల్లిది టచ్ మా అమ్మది మాత్రం డబ్బా
డబ్బా మీ అమ్మ డబ్బా నా
మా మా నాన్న అట్ట కాదు
ఆ
మ ఫ్యాన్స్ మధ్యాహ్నం పనికి పోతుడు కద పొద్దున పోయే అప్పుడు ఫోన్ ఉండదుగా
ఏం కావాలి
మామ్మకి ఇయ్యమంటే ఇయ్యడు ఫోను
చేపు చేపించుకున్నా చేపించుకుంటావ మరి ఫోన్ మంచిగా
చేపచ్చుకుండుగాని మా అమ్మ కు ఫోన్ ఉండే డబ్బా ఫోన్ దానికి రీఛార్జ్ చేసిన
ఎంత
టూ హాడడు
టూ హండ్రెడ్ రీఛార్జ్ కూడా ఉందా
ఆ అది మామలు ఫోన్ కడ అ మామలు మామలు ఫోన్ కట్టదు
ఉ
ఆ మా నాన్న చేపితి నాకు చేపితి
కాదులే కానీ నాకుక్కడి నచ్చం ఏంటంటే అంబులెన్స్ ఉంటది చూసినవా
ఆ
అంబులెన్స్ వాళ్ళు బిల్లు చిట్టిని స్పీడ్ గా తీసుకురావడం లేదే ఇప్పుడు ఇప్పుడు మాకు ఇక్కడ యాక్సిడెంట్ అయిందా యాక్సిడెంట్ అయితే అంబులేసుడు నెమ్మదిగా తోలాడంట పీపీటీ మీద తోలుతుందంట నెమ్మద మాట్లాడి అరే ఎక్కడున్నారా అరే ఇప్పుడే గిరాకి తలిగిందరాా ఇప్పుడే వెళ్తున్నారా ఇట్లా మాట్లాడతారా ఆంబులెన్స్ సొల్లు ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తాడా
అంత
ఆ రేపు వాడికి ఉంటది మామూలుగా ఉండదు ఆ
పోయి నా అంత చెప్పి పంపించింది
ఎవరు
ఇంత స్నాక్స్ పెడతా అంటే ఏమల్వదు స్నాక్స్ తిను నేను గిన్నెలు వాష్ చేసి వస్తా ఏవో స్నాక్స్ అయింతేగా ఏంటి గుండ్రగా ఉండి మధ్యలో హోల్ ఉంటది మాట్లాతా
అ
పడితే ఇక్కడ ఒక ఉప్పు ప్యాకెట్టు
అద సో వాడి పని చేద్దాం అనేసి ఇంకా రేపు ఎంత అంటా రేపు వెళ్ళి వాళ్ని పుట్టిస్తాను అని చెప్తాను
ఎవరిని
అబుల్స్ డ్రైవర్ వాడు చిరాకు చేసిండంట బాగా పోనీర పోనీరా అంటే పోతునమ్మా ఇంకా ఎంతగానం పోతది, మీకు తెలుసా బండి నడపడం అంటుండంట ఆ ఆ ఎమర్జెన్సీ పోయ్యా అట్లా అట్ పోని పోని డబ్బుల్ని ఐదువందలు ఎక్సట్రా ఇస్తా, అన్న పెట్రోల్ బంక్ దగ్గర ఆగి ఆ కిరాయి డబ్బులు ఇయండి, కిరాయికి డబ్బులు తీయండి అడుగుతాండంట కిరాయి డబ్బులు ఇచ్చినాక నెమ్మదిగా పోతాడంట ఆ గవర్నమెంట్ కాదు ప్రైవే ట్ ప్రవేట్ వానే
ఆ వాళ్ళు పెట్టరుగా అంటే
ఆ
వాళ్ళు పెట్టరుగా అంటున్న
శ్రీ ఎవరు
ఆ
వినపడుతుందా
ఆ వినిపిస్తుంది. ఏ సిరి ఏ జిమ్లీ, ఏ గూగుల్ అంటుంది. ఆ ఏమంటున్నారు నిన్న కలిస్తే
ఎవరు చూడలేదు కదా నిజం చెప్పు
చూసింది
చూసి ఏమంటుంది.
అ ఏమ్
ఆ
ఏం అనటం లేదు నాతోన్ని మాట్లాడలేదు
ఆ
ఏమన్నా అంటే చెప్తా
మరి అంతే ది పొగరు, కోపం ఎవరు ఆ చూసి ఎవరిని అన్నది. ఇంకెవరితోనైనా చెప్పిందా, ఎవరికైనా చెప్పిందా సోనీకి తెలుసా నేను వచ్చినట్టు తెలవదా దని సోనీ ని నేను చూశాను.
అవును చూశారు
తను కూడా చూసి తిప్పుకుంది ఏమ్మంటే ముఖం ఉ ఎంటి హలో సరే తర్వాత చేయనా మళ్లీ వినిపియ్యట్లే అందుకని తర్వాత చైనా అంటన్నా
సగం అయింది కదా కాల్
ఉ
ఇప్పుడు వినపడుతుందా
వినిపిస్తుంది సరే నువ్వు ఏదైనా ఒక నెంబర్ అనుకో హలో హలో హలో ఏదన ఒక నంబర్ అనుకో మన్సులో మన్స్ మన్సులో అనుకో అనుకున్నావా దాన్ని వంద తో ప్లస్ చెయ్ గెస్ చేసావా దాన్ని సగం చెయ్ చేసావా సగం చేసిన తర్వాత దాంట్లో నుంచి ఇరవై తీసెయ్ తీసావా తీసిన తర్వాత నువ్ అనుకున్న నెంబర్ మర్చిపో మిగ్లింది ఎంత తెలుసా ఇరవై ఐదు అంతేనా
వకిదింద
కరక్టే ఎప్పానా ఆన్సర్ హలో బాయిస్ ఇనిపియట్లే హలో
హలో
వాయస్ ఇన్పడట్లేదు అ అసల్ వినిపియట్లేదు చిన్నగొస్తుంది మంచ మాట్లాడు
ఏన్ గట్టిగే మాట్లాడతున్నా
ఇప్పుడూ మీ ఆన్సర్ ఎంత ఇరవై ఐదేనా
అసలు నేన్ నంబరే కోరుకోలే ఇంక
సరే ఒకటి కోరుకో
మాములుగా ఎదన మా మాములుగా ఎదన మా మామూలుగ ఏదన్న మాట్లాడు ఈ గిన్నెల్
ఏం ఇగో మనం ఒక పేపర్ ని ఎనిమిది ఫోల్డ్ కంటే ఎక్కువ చేయలేమంటా ఎందుకు నువ్ ఒకవేళ ఎంది ఫోల్డ్ చేస్త ఒక పేపర్ని నువ్ గ్రేట్ దీపికా ను గిన్నీస్ బుకులో ఎక్కుతవ్ తెలుసా ఒక పేపర్ ని ఏ ఫోర్ సైజ్ పేపర్ ని ఎన్ని విధాలుగా మరత చేయొచ్చు ఎనిమిది కంటే ఎక్కువ చేయలే తెలుసా హలో వినిపియట్లేదబ్బా వేస్ట్ గ అసలు ఈ కాల్ హలో ఏంది గ అసలు వినిపీయట్లేదు వాయిసు మాట్లాడదామని ఉందా లేదా హలో సరే నేన్ కట్ చేస్తున్నా ఉండు హలో హలో హలో అసలు వా వాయిస్ ఇన్పడ ట్లేదు నాక్ చిరాకు వేత్తాంది మాట్లాడు మాట్లాడతవ మాట్లాడవా అ